హలో నమస్తే సార్ హలో నమస్తే అండి
హలో హలో
ర ఆ హలో వినిపిస్తుందా సార్
వినిపిస్తుంది చెప్పండి మేడం
మీరు రీసెంట్ గా ఎక్కడైనా టెంపుల్స్ కి వెళ్ళారా అండి
వెళ్ళాం మేడం
ఎక్కడికి వెళ్ళారు సార్ ఆ తిరుపతి గురించి మీకు తెలిసిన విషయం చెప్తారా అండి
తిరుపతి గురించి పైకిెళ్ళడానికి రెండు దారులు ఉంటాయి ఒకటేమో మెట్రల్ దారి ను వెల్లొచ్చు ఒకటేమో బస్ ఆ రోడ్ లో నుంచేల్లొచ్చు
ఆ సార్
కానీ మెట్ల దగ్గర నుంచి వెళ్తేనే బాగుంటది
ఎంత టైమ్ పట్టుద్దండీ దర్శనానికి
దారర్షిణానిక మూడు గంటలు నాలుగు గంటలు పట్టుద్ది మేడం
నడుచుకుంటే వెళ్తాయండి తొందరగా అవుతుందా దర్శనం
నడుచుకుంటూ వెళ్తేనే ఆ టైం అయ్యిద్ది నార్మల్ బాస్ కి అట్లా వెళ్తేనేమో
అ
రోజులే పడ్ క్కువసేపె బటేట్టు ఉంటది ఒక్కోసారిేమో ఒకటి రెండు రోజులు కూడా పట్టి జనం ఎక్కువ మంది ఉంటేనేమో
ఉమ్
టై మతుకై జనం లో
హుమ్ ఎడ్యుకేషన్ గురించి మీ ఒపీనియన్ అండి గవర్నమెంట్ స్కూల్లో చదివితే బెటర్ అంటారా లేకుంటే ప్రైవేట్ స్కూల్లో చదివితే బెటర్ అంటారా
కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని డబ్బులు దగ్గర ఉన్నప్పుడు ఏమో ప్రైవేట్ స్కూల్ అయితే బెటర్ డబ్బులు లేకపోతేనేమో గవర్నమెంట్ స్కూల్ అయితేనే బెటర్
డబ్బుల విషయం కాదు వాళ్ళు ఫ్యూచర్ లో ఓ నాలెడ్జ్ కోసం
అయితేనే బెటర్
ఎందుకని ప్రైవేట్ స్కూల్ అంటున్నారు
ఎందుకంటే పర్టికులర్గా ప్రతి మనిషికి చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే ఆ అందరకి అంత కంఫర్ట్ గా ఉండదు ట్రెడిషన్ మీమి దే గిరునీ పిలుచుకున్నట్లు ఉండవ్
హ్మ్
కాబట్టి ప్రవేట్ స్కూలే బెట్
హ్మ్ బృహదీశ్వర దేవాలయం అంటే ఏ దేవుడిది చెప్పగలుగుతరా బృహదీశ్వర దేవాలయం
తెలీయదండి నాకు మీకు తెలుసా అది
అది శిల్పకళలో ఉండే దేవాలయం దేవుడు కాదు అది ఆ శిల్పకళ కోనార్కి దేవాలయం కోణార్క్ దేవాలయం
అది శిల్పకళ దేవాలయం అండి మీరే అంటున్నారుగా మరి దేవాలయం కాదంటున్నారుగా
బృహదీశ్వర అంటే బ్రహ్మగారు ఉంటారండి
హ్మ్
ఉమ్ కోణార్కు దేవాలయంం అంటే
తెలియదండి
హలో
తెలిదు తెలీయదండి
సూర్యునికి అండి దేవాలయం అది
ఇ దేవుళ్ళ గురించ్ హ్మ్మ్ ఆ ట్
సూర్యుడికి ఒకటే దేవుడు గుడి ఉంది అది కోణార్కుది దేవాలయం
హు
ఇంకా అండి
హలో
హలో
కోణార్క్ దేవాలయం మా అది
హలో
హలో
చెప్పండి సార్.
మీరు ఎల్లారా ఆ గుడికి
వెళ్ళలే సార్
ఎందుకండి.
బడ్జెట్ లేదు సార్ వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా చెర్ దాని గురించి చెరి త్ర ఏమి తెలియదు సార్ చరిత్ర గురించి తెలుసుకొని ఎళ్దాం అనుకుంటున్నాము.
బుక్స్ ఉంటాయి కదా చదువుకోవచ్చుగా బుక్స్ లో
మీరు ఈ మధ్య ఎక్కడనా టూర్ కి వెళ్ళారా అండి.
నేనా తిరుపతి వెళ్ళానండి. విజవాడ ఒకసారి వెళ్ళాను.
అది వేరే సార్, టూర్ అంటే వేరు సార్.
టూర్ అంటే మరి చెప్పేది ఎట్లా ఈ థైలాండ్, గోవా అట్లా వెళ్ళాలన
ఆ
అట్లా ఎమ్ దూ లాంగ్ ఎల్ల లేదు కానీ సూలంగ్ బీచ్ వెళ్లాను హ్మ్
ఆ ఆ బి బీచ్ లో ఏం ఫేమస్ అండి.
బీచ్ లో వాటర్ ఫేమస్ అండి.
హలో
హలో
హలో ఆ చెప్పండి.
హలో బీచ్ లో వాటర్ ఫేమస్.
వాటర్ అని గురించి కాద్ సా ర్ ఫేమస్ అ ంటే అక్కడ చుట్టుపక్కల చూసే
అది టూ టూరిస్ట్ స్పాట్ అని చెప్పంటారు. అక్కడక్కడా లాంగ్ నుంచి కూడా అక్కడికి వస్తారు ఫ్యామిలీతో అవును
టూరిస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్
అవునవును ఏపీ టూరిజం లో నెంబర్ వన్. బావుంటది.
మ్
మరి వెళ్ళేర ఎప్పుడైనా
అక్కడ ఇంకా అభివృద్ధి చేయ్యాలంటే ఏం చేయాలంటారు, మీరు వెళ్ళొచ్చారు కదా
ఆ
ఏం అభివృద్ధి చెయాలంటారు
ఏమీ అభివృద్ధి చెయాలంటే ఫస్ట్ వాష్రూమ్ సిక్వ ఔసరం అవుతు కాటయించాల్సి ఉంటదియింకా
ఆ ఇంకా దాని మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా ఏమన్నా ప్రొవైడ్ చేస్తే మంచిది అంటారా, అ చేసిన వరకి సరిపోతుందా, మీరు చూసారు కాబట్టి అక్కడ ఏమైనా కొరతగా కనిపిస్ ఉన్న అడుగుతున్నాను
కొత్తగాఏమీ కల్పించట్లేదండి కొంచెం కుమారి
ఓకే సార్ ధన్యవాదాలు
అ హలో హలో హలో వినిపిస్తుందా